హలో
ఆ చెప్పు
చెప్పు
ఆ నిన్న నువ్వు నే అంటే నేను దానికి తోటి ఎక్కువ తక్కువ ఏమన్నా ఉండటం నువ్వు చూసినావా
కాదు ఇ క్వ ఎక్కువ త క్కువేం ఉండడం ముగ్గురం కలిసే ఉన్నాం కదా
ఆ నేను నీ ముందల్నే అడిగినా నాతోటి ఏమైనా మాట్లాడితే మాట్లాడింది
అవును
యాడికిపోకు వాళ్ళతోటి ఉండకని ఒక్క మాట నేను అన్ననా
అసల్ ంగా అట్లా చుట్టాలందరికీ చిట్టి గురించి తెలుసు అంటే ఏం తెలుసు చిట్టి అంతా ఏం ఇంకా ఏం చేసిన అడుగుతావు అ అ వాళ్ళని అడగల్లనుకున్నా నేనైతే
మీ అమ్మలేదా ఇదంతా అయ్యేటప్పుడు ఇక ఎవ్వరు అడగలేదా ఈ రాధ పిన్ని వీళ్లెవరు అడగలే
ఆ వాళ్ళు ఏమంటారు వాళ్ళను కొట్టుకుంటారు ఆ మంచిగానే ఉంటారు మధ్యలో వచ్చిన వాళ్ళకే మనని అంట నీకెందుకు అని ఆమె ముడ్చుకుంది అంటే ఇంకొక ఎవరు ఉంది చిట్ ట్టి కొంచెం ఏడ్చింది పోయేటప్పుడు అని ఎవరో అన్నారు అందుకని ఆ పిల్ల ఒకతే ఉందని ఏడుస్తుంద ఏది ఏది అడిగను మరి మన ఇంట్లో కలిసి మన ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల అడగకుండా ఎట్లుంటాము రాకపోతే రాలేదే ఈ పిల్ల అని మాకు అనిపిస్తది చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళమే కదా మేము మేము పెంచు చూడం మా మా ఇళ్లలో తిరిగిన పిల్ల అడగకుండా ఎట్లుంటాము అని అన్నది
ఆ
అంటే మనీకి అంత అడగవు కాదు నార్మల్ లేకపోతే మళ్ళీ మీరూ తినే అప్పుడు పోయి ఎవరినైనా ఒకరిని పంపించి తీసుకుని రమ్మని చెప్పాలి ఇప్పుడు నేను ఉన్నాననే మీరు ఇట్లా అంటురు నేను ఉన్నాననే మీరు ఇట్లా అంటురు అని మీ అనిషం అంటుంది కాదు మరి ఎవరైనా అడుగుతారు కదా ఇద్దరు ఇద్దరు ఉన్నప్పుడు నువ్వు రాలేదనీ ఆమెనడగకపోతే ఇంకెవరిని అడుగుతారు చెప్పు వాళ్ళయన లేకపోతే ఎవర్నో ఒకరిని పంపించు కోవాలి ఈడికి రావాలి మన్నాయన కూడా లేరు మరి నేను రాలేదా అనీ అనూష అన్నది
ఆ
ఆ
అనూష అంటే మరి ఇంకా కార్ వేసుకొని వచ్చిందిగా మరి వాళ్ళ ఇంటికి మ్మ్ అవును నాకు తెల్వదు నాకు నిన్న అమ్మమ్మ అన్నది ఆ పొద్దుగాల అన్నొచ్చినన్నమాట మామయ్య కోసం
ఓహో
కార్ వేసుకొని వచ్చిండు అందుకనే వాళ్ళ వచ్చిర్రు అని అంటుంది అన్నాడు
ఆహా
ఇదంతా జరిగేటప్పుడు ఎంకన్నన్న లేడా
ఆహా ఆ అయితే ఆవనేందుకు బిల్వలేదు ఆ చిట్టీనెందుకు బిల్వలేదు చిట్టీనెందుకు బిల్వలేదు వచ్చినోళ్లందరు అడుగుతురు అగుత న ఇలా్ మతుని
ఆ ఆ
చ్చా మా ఇంటికెవరిని పీల్చుకొబుదైతే మీమలనే పిచుకుంటాం నీన్ ఆమెనేమ్మాన పొమ్మనిచేపిన అవ్ రమ్మనే చెప్పింది ఇంటి ఇ మ రాకబోతే నేనేం చేస్తాను అని చుంటాను అది నాకు ఎవరిని పిలుచుకపోతేయితే అలానే పిలుచు ఇ న ఇట్కిి నాకు వచ్చినోడే చుట్టం రా నుంని వదిలేస్తా నేను అంటుంది
ఆ ఆ
సాది
మా మావయ్యకైతే ఏచేపినా అర్ధం కావు ఇంకోసూది మాదేవమంటుంది ఇంకా ఏమన్నటుందా
అ ఏమనట్
ఆ
మళ్ళీ నేనే చెప్పినను అందరూ చెప్పేవమ్మా
హే నేనెంతూ చెప్తా ఆసలు ననాల జోర్క ఓను అసలు నేనేమన్నా అని సరే నే వదిలేస్తా నీన్ ఎవరి కర్మ అలాదే ఆలిష్టం
నాకు ఇంకా అర్థం గాట్లే అది చిన్న గొడవ ఆమెనే పెద్దగా చేసిినని అంటు్ర ఆలు నువ్వంటా చిన్న గొడవని పెద్దగా చేచినవంట
ఏం గొడవ పెట్టిరంటుంది ఏం గొడవ చేసినంత నీను
ఓజు ఆమె సొంతం ఇంటికొస్తానే దాన్నే ఒక పెద్ద ఫీన్ నువ్వే ఫీలాయి ఇంత్తునదాని
ఓ అమ్మా నీన్ ఫీలే కాలేదు నేనావన్ ఇంట్లక్
మొహమంతా నువంటాయి కి పోతానంట మొహం అంతా మార్చుకుంటావంట ఇంట్లకి రమ్మనవంట
ఇయ్య నీన్ అసలు ఆ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డేట్ వచ్చింది
ఆ కడుకు ప్లేస్ అది
సేమ్ సిచ్యువేషన్ అప్పుడు నేనే ఏం చెయ్యాలె చెప్ప ఇంట్లోకి రమ్మనే అన్నా ఆవ ని ఆ నేను రాను అనుకుంటా పోయింది నే నేను చేతుకోంటని రానమని నేను నీకు చెప్పినా అప్పుడే నీకు ఇట్లా ఫోన్ చేసి
అవు
ఇంకేం చేయ్య
అంట మొహం అంతా మార్చుకున్నావు అంట ఇంట్లోకి రమ్మం లేదంతా ఎట్లా పోతే నేను ఇంట్ ఇట్లకి పిల్వని మొహంంతా మార్చుకొని నేను ఆ ఇంట్లోకి ఎట్లా ఉండ పోతా నేను ఆ పిల్వని అవునమ్మారి నీన్ అళ్ళింటికొచ్చిన నా బట్టలు కుట్లేసుకొనున్నాయి అందుకనే తీసుకొనొచ్చిన ఏదీ కున్నా
అసలు ఆదింట్లో పోతేఏంది పోకపోతేఎంది ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్ వేరేటోడింటికి పోతే నీన్ ఫీలైత అదే మేమిందరం ఇంత క్లోసుంట్రా నా ఇంటికి ఎందుకు రాలేదని నేన్ అడుగుతా ఆలేవాడ్ ఎటుపోతే నాకేంది ఇల్లేందుకిట్ల చేసురో నాకర్దిమైతలే ఇప్పుడు తప్ప అంతే ఇక నేను జానకి తోటి ఉన్నందుకు వచ్చింది
ఆ మెన్గా జానకితో జానకితోనునందుకు నిన్న మల్యాడ్ దినందుకు అల్లకింగా నచ్చలేదు అసలు జానకీకెట్ల చెప్ త్తును చాలా చుట్టాలందర్కి తెల్సు చిట్టేట్లటిదో అవే ఏంట్లూటదో అంటుంది
ఆ
అంటే నాకేనా తెల్వంది నీ గురించి అననిపించింది
తనకు మను అంతసేపు ఆన్నే ఉండి సందే ఏమంటలేదా సంధ్య కూడా ఇన్నదా
సంధ్యవాలందరు లోపలున్నారు లేర్ ఎవర్లేరు నీనే ఉన్నా
ఆ మను నువ్వేం అడగలేదా
నేను ఏమంటా చెప్ప ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఇప్పుడు జానకి మేము జానకి కోసం మాట్లాడుకుంటున్నాం మా మాట్లాడట్లేవా ఉండట్లేదని మాట్లాడుతున్నామా అని అంటారు
వామ్మో నిజానికితోడు గూడా మాట్లాడన్ పూజ అయ్యా
చెప్పందు
ఎవరితోటు ఉండొద్దన్నరు రా ఏంది అసలు నేన్ ఏమిఅనలేదు అన్ అలాలే ఎక్కిచ్చుకొరు అంటుర్రు మేము మమ్మీకి జెప్పినావా ఇట్లా అని
చెప్పల
ఉఆ
ఆ చొప్తే ఏమన్న చెప్తుంద నీకు మాతోను మాట్లాడొద్దాని అంటారు నువ్వెందుకు జేప్తావు జొప్పు అసలు మాట్లాడద్దని ఆమె ఇష్టం మా మాట్లాడలంటే మాట్లాడతుదు లేదంటే లేదు కాదు ఇప్పుడు నువ్వొంటే ఆమ మాట్లాడకుండ వుంటాద
నా మా జానకీ అట్లా గూడా అంటలే ఆమ మాట్లా ఆమ అంటనే నేను మాట్లాడుతున్నానా అని
ఇంకా ఆ పిల్లక్ తెల్వదా మరి ఈమ ఆమెకు దెల్వకుంటా రింగు దీసుకున్నానా సే సంగతి అవన్నా అదన్నా గుర్త్ ర్తు రాద గొ గట్లా చేసినోళ్లతోని మళ్ళా ఆమెట్లా మాట్లాడతో ఆమెకే తెల్వల్
అర్దమైయింది గదా ఇగ ఎవరితోటి ఉండొద్దని ఎవరింట్లల్లోకి బోవద్దు ఎవరి సోపన్ పట్టద్దు ఎవర్ జోళ్ల కి పోవద్దు
ఇంగ నేకు చెప్పొద్దు అనుకున్నా గానీ నాకెందుకో నచ్చలేదు
ఊమ్ నేను అనుకున్న అప్పటికీ నాను లేనుగా నా గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు వాళ్ళు అనుకున్నా నేను అందుకనే నిన్న మెసేజ్ జేసినా ఏడున్నావని
నేను అందుకనే అప్పడికి నీక్ చొప్పిన రమ్మని
నువ్వు రమ్మన్నావ్ గాని పొద్దిగాల అనుషకు ఫోన్ జేషో మరి రార్రీడికి అన్నద అత్తమ్మ నాగ్గుడా ఒక ఫోన్ అట్లా జేసి చెప్తే నేను రాకపోదునా
చేయాలి గదా
మరి చెయ్యలే నాకు నైట్ ఎప్పుడు డ్రస్ నైట్ పూట డ్రెస్ మార్చుకునేటప్పుడు ఆ నాకు నైట్ ఇంటికి రానన్నది నేను నైటు బోయి కుస్సోనా ఆళ్ళ ఇంట్లో పొద్దుగాల మరి ఇల్లకు ఫోన్ జేసి ఇళ్ళకు బండి పంపిచ్చినప్పుడు మరి అన్న వస్తుండు రేడీ అయ్యి ఉండు వొద్దువు అని అంటే నే ను రాకపోదునా
హా రాకపోతుంటివా
మరి ఇప్పుడు షా అనుషా వాళ్ళ ఆయన లేకపోయిన ఏట్టొచ్చింది మరి అన్న తీసుకొస్తానేగా ఆమే వచ్చింది
ఏమన్నా అంటే ఆటో బుక్ జేసుకున్నా అంటరెమో మరి ఏమంన్నంటే ఆటో బుగ్ జేసుకున్నాన్
ఆ చేసుకుంది ఆటో బుక్కు ఏ మామయ్యకి ఏమర్ధం గావు అరే నాకొకటి అర్దం గాదు అమ్మాలకు జెప్పుకోకపోతే ఇంక ఎవరికి జెప్పుకుంటారు
ఏమో మరి వాళ్ళకే దెలియాలి
ఇప్పుడు ఏమన్నా భాదైతే నువ్వు మీ అమ్మకు జెప్పుకోవా కనీసం సంతకైనా ఫోన్ జేసి జెప్పుకోవా ఆ మరింకేంది నాక్ కేం అర్ధమయితలేదు వాళ్లమ్మక్ జేప్పింది పందరకి ఫోన్ జేసిన అందరికి ఎవరిక్ ఫోన్ చేసినా అడగకపోయింది అందరికి ఎవరికి జేషిన్నా
అదే నువ్వు అంట మీ అమ్మాయికి జెప్తానంట మీ అమ్మ ఆమకు ఫోన్ జేసిందంట రాజేశ్వరికి
ఆ మరి ఆ ఫోన్ ఎత్తలేగా మరి అంత భయం ఉన్నబలి ఎందుకు జెయ్యవే ఎందుకు ఎత్తలేదంటా మరి ఎత్తకపోయింది
అవునంట మరి ఎందుకు ఎత్తాలిగా మరి చేసి చొప్పాలిగా సమాధానం
ఆ మరి ఎందుకు ఎత్తలేవు ఎత్తితే అయిపోవుగా ఆమె ఏం మాట్లాడేదో ఈమే ఏమి వినేదో తెలిసేదిగా
మొ
ఆహ్ ఓమ్మో ఇంతగణం మాట్లాడుకుంటారు వెనకలా
మా ఇంటికి వచ్చినప్పుడు నాకేం పని చేసి పెట్లేదటా మర అట
ఉహు ఇటు ప్పుడు అంట కాదంట నువ్వు ఇక్కడ వాళ్ళ ఇంటికిెళ్తా వాళ్ళే నీకు ఎదురు చేసి పె చాలంట
ఎదురు చేసి పెట్టాలంటే మన చిన్న పిల్లు ఉంది అలాగా పెద్ద పెద్దోళ్ళ లేరుగా ఆడుకునే పిల్లలు ఇంకా ఇంగా నేను అడిగి పోయినా నేను ఎప్పుడూ సునీతక్కల్ ఇంటికి నేను రెండు సార్లు పోయినా అనుకుంటా రెండు సార్లు పోయిన అంట్లు తోమీనా వచ్చినా తెలుసా నేను కాళీగా కుసోకుండా ఖాళీగా కూర్స్తుుంటే ఏం చేయలేదమ్మా అని అంటారేనే అంట్లు తోమినా
ఏసిన అంటున్నారు కదా మరి
ఏందీ
ఏసి నా అంటున్నారు కదా
ఉమ్మ్ అర్థమైందిగా ఎవరు ఎలాంటి వాళ్ళ ఎవరితచోట ఉండద్దు ఇగా అనుషాకు కుళ్లు వస్తుందిమో ఇక అందరు అంటుంటే
పిల్లలు సంతోషపడతును గదా
అవునా నన్ను అంటుందామే
ఆహా ఈ అయన ఏ అవనే నీ గురించి మాట్లాడుతుంది అందరూ ఏ పిల్ల రాకపాయి పిల్ల ఎందుకు రాలేదు అదొక అే రాలేదు అది ఒక్క తొస్త అయిపోయేది అన్నట్టు అడిగరు
ఆహ్
ఇప్పుడు లేసిన అంతే
ఇవాళ మన ఇ ఒకళ మీ ఒక్కొక్కళ ఎక్కించుకుంటా చెప్పుకుంటున్నా ఇగ నా మీద
అగ మరి చుట్టాల అందరికిీ నీ గురించి ఏందో తెలిసినప్పుడు మరి పిల్ల రాక పాయ ఎందుకు రాలేదు అది ఒకక్కతే ఉండే ఇంటి కాడ అని వాళ్ళు ఎందుకుంటారు చెప్పు
మరి ఆ పిన్ని అడగలేదా మరి ఏం తెలిసింది మరి నీకు అని
ఓహ్
అదే మనం ఫంక్షన్ల్ లో మాట్లాడినాం చూడు
ఎవరు ఏమనిలా అసలు ఎ ఒక్క మాట కూడా మాట్లాడలే
ఆహ్
ఆహ్ వాళ్ళకి వాళ్ళకి ఏం గొడవలైన ఇగ మనకు తెలుసా వాళ్ళు వాళ్ళు ఏమ అనుకున్నారో ఏం తిట్టుకున్నారొ అని అన్నది
ఎవరు
దాంట్లో ఒక పిల్లా ముందు నువ్వు మాట్లాడిన
ఆహ్ అహ్
అహ్మ హహే ఏమో ఎవరి జోలికి పోవద్దు ఎవరితోన మాట్లాడోద్దు ఇవ అందు కినా నేను ఏమైనా ఫంక్షన్లు పిలుస్తే రాను ఎందుకు అనుకున్నావు్
ఆహ్ నేను ఏదో చెప్పిన ఆమెకి మరి ఆచి చెప్తా నువ్వు ఇంకా సొంత మాట్లాడుకోట్లేదంటావా
ఆహ్
ఆల్రెడీ మాట్లాడుకోపోయినా చెప్పింది మరి చెప్పినందుకు వచ్చింది మరి నైట్ పిలిచమూ ఇప్పుడు ఆయన రావాలి క మరి అవ రాలేదు అని అంటారు
అ ఉమ్ మరి ఆ పొద్దుగాల ఫోన్ చేసి చెప్తాను నేను వద్దును ఆ ఫోన్ చేసి చెప్పనుండి నేన్న ఎట్లా వద్దును
అరే ఆమెకి ఎందుకు కనిషకి ఎందుకు పని చాలు ఫోన్ చేసి చెప్పాలి
ఆమ్ ఏ అంతే ఇగ మార
అషం లో వంషకి ఫోన్ చెయవు నాకు నాకు పది వైసాలన్నా ఫోన్ చేసి చెప్తాం నాకు మండదా
ఆ
మరి ఇప్పుడు నీ కూడా అంతే అనిపిస్తుంది కదా
ఆ
మీరు ఇద్దరు కలిసి ఉన్నారు ఒకే ఇంటికోడళ్ళు మరి ఆమెకి చెప్పి నేను చెప్పకపోతే నువ్వు బాధ పడవా అది ఇపుడు మీ నాన్న చేప్పామే మీ అంషా మీ అం షాకు చెప్పకపోతే ఆమె ఫీల్ కదా అకే
సరే మనకు కూడా టైం వస్తది కదా ఏ
అప్పుడు ఏమన్నా మనుషులు అసలు ఇట్లా ఏంది ఇట్లా తయారు అయ్యారు అనిపిచింది. కళ్ళ ముందు పెరిగినాము వాళ్ళకు దైలవదా ఆసలు